ఆ.
ఆ ఇద్దరం ఒకేసారి అనామ.
రెండు అయిపోయింది టామి. గడగామంపట్. ఉందో లేదో.
టాపిక్ హా. ఉహు అరే నువ్వు రైడర్ అన. అంటావు కదా. నువ్వో టామిక్ ఫిక్స్ అయిపోయావా.
నువ్ నా పేరు నచ్చినట్టు ఉహుస్ లనక్ కోపం ఒచ్చేసి తెల్సా. కుక్క మీద కోపం వచ్చి ఇందక
ఊమ్
అందుకే మాట్లాడిన అలా మాట్లాడి నిను ఏ నాకు నచ్చిన్ పేరు నాకు నిజ కింది పెట్టలేదని కోపం దాని మీద జూపించి ఏం చేయను.
ఊమ్
దిద్. అవును పాపం మెచ్చుకొని ఇంకా ఇంకోసారి నువ్వు నాకు చెప్పక అసలా.
ఏంటి. ఉత్త అప్పుడు రాం. మెసేజ్లు అంటే ఒకేసారి వచ్చేతయి.
హు హు
ఊమ్
అవునండి ఆ వాళ్ళ మమ్మీ లేదు ఊరు ఎళ్ళింది. వాడు ఒక్కడే ఉన్నడు ఇం ట్లో నైట్ టైమే పదకొం
మా ఇంట్లో కూడా ఉంది కదా ఒక చిన్నదే నైట్ అసలు పడుకొనేవ్వలేదు నైట్ త్రీ ఓ క్లాక్ అలాగా హ హ నేను లేగడమో మళ్ళీ పడుకోవడమా మా జాకెద ఏమో దానికి పళ్ళు చి నేక్ కదా ఆ దోదచ్చేద్దిగా మరి పళ్ళు అందుకని మా జాగదాని కరిసేత్ ఉంది అదేమో అందుకని ఆ మూలకెళ్ళి పడుకుంది దీనికిమో ఆళ్లమ్మక్ కనబడట్లేదు అందుకనుపియ్యవ్ కుయ అని అరుసాతుంది అదే మళ్ళీనేమో నిన మా జాగిని బయటికి రామ్మని మ్మ్ మళ్ళీ దాని పక్కనే పడుకోబెట్టి మళ్ళీ వచ్ సేను రాద్ తెర అందుకే ఏంటి రోజు ఐదు ఇన్ ఇంగ లేసేది అంటే వాళ్ళు ఆరు ఇంటికి లేసాను
దాని వల్ల
మ్మ్ దానివల్ల మధ్యలో ఇత్తే ఎంటి మళ్ళీ లేకపోతే
ఇదండి మ్మ్ ఇంగ రాత్రి పదకొండింటిగా వాకింగ్ కదంట ఎవరన్నా టైమ్ లో తీసుకెళ్తారు వా ఉహ్మ ఏప్పుడితేన్నా కానా ఏ తోంగంటవ అవ్ రోండింటికి వాకింగ్ అంట పెత్తనా వాళ్ళు నాకేమో నిద్ర వచ్చేస్తుంది చచ్చిపోతునండి రొగ్గు కప్పుకున్నా మ్మ్ ఉడికొచ్చేతుంది ఊబరి ఆడట్లేదు కొళ్ళు లేకేతున్నాయి ఐస్క ఏమో హైటింగ్ ఎఫెక్ట్ పడిపోంది అందుకే సైట్ వచ్చింది నాకు ఆ ఉన్నా అప్పుడే ఫస్ట్ అశంలో కోపంచ్చ తగ తిట్టేయాలి అనిపిస్తుంది కోపడి పోతను కూడాను
హ్మ్ ఏంటి ఆ టైం లో నన్ను తీసుకెళ్లిందా హ్మ్
ఇకొ లోపలికి రావట్లేదు వాడు ఆడు కుంటునడు అంటుంది బాబ అమ్మాయి అడి మనకి వస్తతే అది వెలిపోతు కదా లోగే అది ఆడుకుంటట్టు అక్కడ నుంచం వీడియోలు తీసి పడుతుంది
ఇంకా అంతే కానీ బంటై చిన్ పిల్ తల్ బంటై
ఫుల్లు ప్రశ్ స్టేషన్ వొచ్చేసిదే నాకు నైట్ అసలా మాములిగ కాద్ తెలుసా చిరాకు వచ్చేసింది అనుకో
అయితే టామి స్వామి చాలా పెద్ద కష్టమా హ్
హ్మ్ దాన్ని దానికి టైంకి అలవాటు చేయ్యాలి ఆ తనే ఊర్మితి చ్చి ఎప్పుడుకో తీ కెళ్త ఏ ఆ పదింటికేమో షెటిల్స్ అంట పదింటి వరకు షటిల్స్ ఆడాడు ఆ పదింటికి వచ్చి అన్నం వండుకున్నాడు అక్కడ సెండర్లో ఎక్కడో వాడేదు ఆ పదింటికి వచ్ ఈ ఇంటికి పదింటికి పద ఆ టైం కొచ్చి అన్నం వండుకుంటున్నాడు వాళ అమ్ మళ్ళీ ఏం చెయ్యాలి మరి ఊర నిందిగా అప్ ఇప్పుడు వంట చేసుకుని అప్పుడు వంకాయ కూరలు టెంకాయ కూరలు వండుకొని
హ్మ్
ఆవిడద ఆ వంటాయి దానినికి ఎట్టి దీని వాగింగ్కిళ్ళి ఫ్రెష్ అయి అన్ని చేసేసారికీ నేనుచ్చ పోతను
ఆ
నాకేం జరం వచ్చేద్ కళ్ళు లాగేతది చూడలేపోతాన ఫోను ఇసు గొచ్చేద్ధ సలా ఫుల్లు ఫ్రస్టేషన్ వచ్చేత ఇంగ ఏం చేయలో తెలిక అద్రరా తెలీక ఆ జాకెట్ పెట్టుకున్నాను బయట కూర్చుని
ఏంటి నిన్న
ఆ నేను అదరాత్రి బయటకు వచ్చాను జాకెట్ కుట్టుకొని కుట్టుకొని కుట్టుకుని ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకెంతసేపు కొట్టాలి దీని అని చిరాకు వచ్చేసి మళ్ళీ ఆ మిషన్ పక్కన అడేసి లోన్కి వచ్చాను
అర్థరాత్రి మిషన్ కుట్టవ ఆ ఆంటీ తిట్లేదా
ఇలా అమ్మ వచ్చి పడుకోర పొద్దున్న కుట్టుకుందువు కదా ఎందుకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అంటుంది
మై అయ్యో మాట్లాడడానికి ఎంత కష్టాలు బ కస్ స్తల్ పడాల్సివత్తుంది ఊ
పొద్దున్న ఆ బ్లౌజ్ అప్ సైడ్ కొట్టా కదా రెండును సిపట్టింది కాజా పై ఉంటాయి కదా పార్ట్స్ లెఫ్ట్ ఓటి రైట్ ఓటి ఆ రెండు కలిపి ఈ రైట్ సైడ్ కుట్టేహాను అందుగ ను ఒకట్ కుట్లు ఇప్ తుకుంటకి చచ్చిపోయింది మా అమ్మ నిన్ ఎవ్వరు తిట్టరు ఎవరు కొట్రు సైలెంట్ గా కాముగా తొందర ఏం లేదు ప్రశాంతంగా నీట్గా కుట్టండి నీట్ గా కూట్టాంటున్న మళ్ళీ ప్రార్థన్ దేవుడా మామయ్ ఈ జాకీట్ ఎలగ్ ఉందో అచ్చం అలగ్ కుట్టేయాలి కుట్టెత్తే టైలర్ అ ఏంటిది షాప్ పెట్టిచ్చెత్తను మా పిల్తోట్ అంటుంది
వావ్
ఆ అండి చెప్పలేం బాబు లైనింగ్ బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం నార్మల్ బ్లౌజే కుదరసావదు నాకు డైరెక్ట్ లైనింగ్ బ్లౌస్ మీద్ ఎట్టన్ అడుగు
ఆ నిది ఇచ్చా నన్ కదా ఒకటే అదెంటి ఎప్పుడో ఇత్తే ఓక్ అతేక్ ముంద్ ఎప్పుడో ఇచ్చాన నంటికి మజ్ ట్లూర్ వెళ్ళిందంట నిన్ అడిగితే ఫోన్ చేసి ఇవాలే వచ్చి తీస్ కల మంది ని నేను మర్చిపోయినా
కానీ ఏంటి అ చిన్నగా ఆ క్లాత్ బాలేదందిగాని కుట్టే యాండి ఆ
హూ
హుం మరి క్లాత్ చిన్నగా ఉంది ఇలాంటివి మళ్ళీ తేవద్దు ఆ చూసుకొని తెచ్చుకో అన్ అన్నది
ఉ హుమ్ మా దగ్గరక్ ఒచ్చే తిన్నప్పుడ్కీ కొన్ న్న్నీ సాగుపోతే కొన్నివ్వ ఆ హ ఏంటనే చేతికి మొక్కలతికి బెల్ట్ కి క్యాష్ బెల్ట్ ఉంటంది కదా కింద న అడ్డంగా లేదు దానికి మొక్కల్ అతికి
మ్
ప్రతిదానికి మొక్కలు అతికేనా ఇంక జాకిట్ మొక్క అంతా ఏమైపోయిందంటావు ముక్కలు కత్తిరిచ్చ ముక్కలు కత్తిరిచ్ మా మా వామ్మో అంత పెద్ద జాకెట్ ముక్క సరిపోలేదా నీకు ఆ ఉంటుంది గా అంత పనయ్యిందే
కట్టడంలో తేడా ఏ అదే కట్ చేయడంలో తేడా వచ్చినట్టు ఉంది
అవును కంగారు కదా నాకు టప్పు టప్పు టప్పు మని కట్ చేసేసాను అలగెయ్ పోయిందది లా క్కటే ఎలా మొత్తం ఒకటే సింగిల్ ప్లేట్ కింద ఏసేసి దాని మీద ముక్కలు ఇలా పెట్టుకొని కట్ చేయాల్సిందే. నేనేం చేశాను దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేస్ ది ఇయన్నీ డబుల్ డబుల్ మీద కట్ చేసేసాను లైనింగ్ మీద కట్ చేసినవి అందుకే ఆ మెయిన్ బ్లౌజు సరిపోలేదు ఇప్పుడుకి చూడు ఇంకా ఇంకా ఏం ౠయ్యాలి హ్యాండ్స్ ఎయ్యాలి హ్యాండ్స్ కి ఎలాగొలాగా సరిపెట్టాను లే అతికితే చాలు
ఊ
ఇంకేమున్నాయ్
ఆ
హుక్స్ పట్టి పోయినాయ్ కాజా బట్టి ఈ రెండు ఈ రెండు ముక్కలకే సరిపెట్టాలి ఇప్పుడు నేను, ముక్కలు యవన్నీ ఉన్నాయి అందులో ఏం సరిపోతదో సరిపోదో తెలీదు సెచ్చిపోతున్నానే,
అతుకులేయడం కష్ టం కదా అదేదో పెద్ద క్లాత్ తీసుకొని కుట్టుకుంటే బావుంటది
నిజంగా ఈసారి చీరల ముక్క కాదు చీరనే కత్తిరిచ్చేతాను మిగిలిన ముక్క చీర కట్
లేదు ఏంటి బయట షాప్ కెల్ షాప్ లో వెల్లి. నువ్వు ఎంత మీటర్ కావలో నీ కాంతా తీసుకొని అదే కుట్టుకోవాల నువు జాకెట్
మ్ంగా నార్మల్ బ్లౌస్ అయితే ఎక్కువే వత్తయ్ బయటకొన్నయి
నేను ఇన్స్టాలో చూసానే మన తాడపల్లిగూడెంలో ఫ్యాబ్రిక్స్ ఎక్కడ అమ్ముతారా వెతికేసాన్ ఒకసారి
ఎక్కడ అమ్ముతారు ఇంతకి శా మహళ
ఏవే ఎక్కడో
షాష్మహల్ రోడ్ల చాలా చిన్న చిన్నగా ఉంటాయి సందుల్లాగాన అందులో బోల్డన్ని ఉంటాయి ఏది చూసినా క్కడే అంటారు
అవునా ఏంటి ఎక్కడ పడితే అక్కడ కొడతారంటాది గాని అడిగితే మాత్రం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటారు
ఉమ్ ఎన్ని షాపులు ఉంటాయే బాబు వాటిలోనే మగం వర్క్ చేసేయి ఉంటాయి ఆ శారీస్ ఆ డయ్యింగ్ చేపిచ్చుకుంటారు ఆ బ్యూటీషన్ కోర్స్ చెపిచెయ్ ఉంటాయి బ్యూటీ పార్లర్లు ఉంటాయి అయ్ బాబయ్ అన్నీనే బాబా ఇంకాను ఇళ్ళ అయితే చాలి ఇంకా నీకు కావాల్సి ని అన్నీ ఉంటాయి
హామ్ ఇ ద క్యాష్ క్యాష్ చేతిలో పట్ కొని ఎళ్ళోచ్చు ఆ త్రీ రూపీస్ షాప్ కి వెళ్ళం గానీ అక్కడ త్రీ రూపీస్ ఏ ఉండవు పది రూపాయలే ఉంటాయి
అవును ఆ త్రీ రూపీస్ కే ముండయ్ ఏ పిన్నిస్లు
పిన్నిస్లు అయే వత్తయి ఒక రూపాయికి
అ వంటియే ఉంటయ్
ఇప్పుడైతే అది కూడా పోయింది కదా అది తీసేసి మళ్ళీ వేరే బోర్డు ఎడ్తారు కానీ అయే ఉంటాయి లోపల
అవును బోర్డు మారుత్తడు ఏ వస్తువైనా పది రూపాయలే అంటాడు ఇవాళ్ళ నుంచి
హమ్ కానీ కానీ బాగున్నాయి అన్ని చాలా ఎక్కువ కాస్ట్ చెప్తాడే హండ్రెడ్స్ లో చెప్ తాడు
హమ్ అవును హమ్ ఏ టెన్ తట్టికైపో చూడు టెన్ ట్వంటి టు
హమ్